ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బావున్నా అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి టీ చేస్తున్నాం టీ చేస్తున్నాం టీ సాయంత్రం అయింది కదా టీ తాగుతున్నామండి టీ చేషిన ఇప్పుడే తాగుతున్న
అ
ఏం కర్రీ చేసారు పప్పు చేసారా
ఆ పప్పు చేసా అవునా మీరు డైలీ రోజు అంటే రోజు ఎట్లా మీది నడుస్తుందండి డే ఎట్లా నడుస్తుందింటూ ఎలా గడిపిస్తారు హ
జాబ్ చేస్తాను
ఆహా
జోబ్ చేసి డైలీ నేను జాబ్
త్రీ మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి
అవునా ఎక్కడ చేస్తారండి అవునా ఓకే ఓకే ఆహా ఆహా ఓకే ఓకే తొందర బాగుంగ్ తొందరలు లేస్తారా అండి పొద్దుగలే లేస్తారా
ఆ నేను సవెన్కి అట్లా లేస్తాను
ఆహా మీకు ట్యాప్ వాటర్ వస్తదండి పున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్ వస్తదా
ఆ మాకు వస్తుంది ట్యాప్ వాటర్ వస్తది డే బై డే
ఎప్పుడు వస్తది అండి పొద్దున్న వస్తదా సాయంత్ర
పొద్దునే వస్తది
పట్టుకుంటారా మరి
ఆ పట్టుకుంటాం పట్టుకుంటాం పట్టుకుంటాం వాటర్ అదే అవేలేదా అవునా అది
ఆ అవి డైరెక్ట్ తగుతారా లేకపోతే ఫిల్టర్ చేసుకొని తాగుతారా
పిల్గ చేసుకొని తాగు మ్
సరే సరే అదే ఆడుగుతున్న ఫిల్టరు మ్ హు వర్షాకాలం పడినప్పుడు మరి ఆ వాటర్ మిక్స్ కాదండి
మ్ ఏం మీస్స్క్స్ కాదండి
అంటే వర్షం పడినప్పుడు కొంచెం వాటర్ చేంజ్ అవుతది కదా అప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా వాటర్ టేస్ట్ లో
మ్ హు
లేదా
ఏది మిక్స్ అవ్వదు మంచిగానే వస్ డే బై డే వస్తయి ఫీల్టర్ చేసుకోని తాగు
అట్లాంటే మంచి కూరగాయలు ఎవరు తెస్తారండి మీ ఇంట్లో
కూరగాయలు మా ఇంటి ముందుకోస్తాయి డైలీ
అవునా
అవును
ఆ మీకు ఏ కూరగాయలు అంటే ఇష్టం
నాకు ఎక్కువ వెజ్ తిరియన్ అంటే నచ్చదుగాన్ నాన్ వెజ్ అంటే ఇష్టం
అవునా సరే సరే ఇప్పుడున్న పిల్లలు అట్లనే ఉన్నారులేండి నాన్ వేజే ఇష్టపడుతున్నారు కూరగాయలు తినమంటే తినట్లేదు అసలు అవును
ఏది తనలనిపిస్తే అ వెజ్ ఆ
అబ్బా అంటారు మ్ ఇప్పుడు వచ్చిన కూరగాయలు కూడా మంచిగ లేవండి వండిన టేస్ట్ రావట్లే
ఆ
అంత మంచి టేస్ట్ వస్తాలేదు
అ మీకాడ
మాకు రైతు ఆ రైతు లేదండి వీక్లీ వన్స్ ఆర్ ట్రైజ్ అయినా రైతు బజారు ఉంటది కొంచెం దూరంలో తెచ్చుకో కుంటాం
మీరేల్తారా
ఆ ఇప్పుడైనా నేను వెళ్తా మా సార్ వెళ్తారు టైమ్ బట్టి ఇగ
ఏం చేస్తారా మీరు ఏమైన్నా జాబ్ చేస్తారా
లేదండి ఖాళీగానే ఉంటా ట్రై చేస్తున్నా జాబ్ అదే చదువు ఇప్పుడు గవర్న ఆ ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసినా గాని రాలే
అహ స్టడి ఏం కంప్లీట్ ఆఇంది
ఏందండి
స్టడీ ఏం కంప్లీట్ చేస్తారు
బీటెక్ అయిందండి ఉ వీటుక మీరు ఫ్రూట్స్ అవి తి తింటారంండి ఇష్టంగా
తింటమ్ అం డి
మీరే కట్ చేసుకని తింటారా మమ్మీ వాళ్ళు కట్ చేసి పెడతారా
న కట్ చేసుకుని తింట
అవునా మామిడి పండు తింటారంండి ఇష్టంగా
ఆ చాలా ఇష్టం పచ్చి అంటే చాలా ఇష్టం పండుగ వేయరు కాని పచ్చి తింటా
ఓహో పుల్లగా ఉండవా అడి మరి
పొల్లదంటేనే ఇష్ట మాకు
ఆహా ఒక చప్పు కారం పెట్టుకుని తింటద ఓకే అహ ఇంకా బయటికి ఎక్కడైనా షాపింగ్కి వెళ్తుూ ఉంటారంండి మీరు
షాపింగ్ కంటే తక్కువ వెళ్తాం అక్కడ చెన్నై షాపింగ్ మాల్స్ ఎఆర్వన్నీ ఉంటా మాసై
అవునా
హ
అప్పుే అవును అక్కడేగా ఉంటారంండి మీరు బట్టలు అవీ
ఆ అక్కడే తీసుకుంటాం ఇరు బోన్ అసరం లే ఇద మా కన్్యా అన్నరు
అవునా అవును మీకు నల్గొండ నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉంటది
త్రీ అవర్స్ పడుత యి
త్రీ అవర్స్ పడుతుందా అంటే ట్రైన్ ఉంటందా అండి ఏమైనా లేకపోతే బస్ అయినా
బస్సులు ఉంటాయి ట్రైన్స్ ఉంటాయి
అవు నన్న ఓకే ఆహ ఉ అవునా మీకు ఏ కాలం అంటే ఇష్టం అండి వర్షాకాలమ్మా ఎండాకాలమ్మా చలికాలమా
చలిికాలం చలికున్న మంచిగా ఉంటది కానీ ఎండాకాలం వానకాలం అంటే కష్టం
ఎండకాాలంలోతే కష్టమే ఎవరికైనా అబ్బో అది బా ఉక్క బుడుతుంటది తినబుద్ది కాదు వా నీళ్ళే తాగా తాగాలి ఈ తాగా నీళ్లె తాగాలనిపిస్తుంటది
వయసుకిబోదు దినాలమ్న్న తిన బుద్ది కాదు
అదేం తినబుద్ది కాదు ఎండకి
ఉహు
వర్షం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ బాగ అనిపిస్తది
వర్సమోసై నాకు చికాక్ లేస్తది
అవునా అవును బయటికి వెళ్ళలేం ఆ బయటికి వెళ్ళడానికి రా చలికాలం మంచిగా ఉంటది ఎక్కడైనా బయటికెళ్ళ చ్చు ఇక్కడ దూరం ఆ దూర ప్రయాణం చేయొచ్చు ఉ అవును దూరాప్రాణం ఉన్న కూడా చేయ్యొచ్చు ట్రావెలింగ్ చేయొచ్చు అగే కొంచెం ఆకలి కూడా అవుతుది అప్పుడు తినాలన్
మంచిగా ఉంటది ఉ వీడి వీడి తినొచ్చు
జలుబు ఆ జలుబు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతాయి జలుబు దక్క వచ్చినప్పుడు కొంచెం
ఏమన్న టూర్స్
ఈ మధ్య వాటర్ ఆ ఆ హైదరాబాద్కి వెళ్ళామండి అంతే వండర్ లా ఉంది కదా అక్కడికి వెళ్ళాం
ఉ
అక్కడ వాటర్ ఫాల్స్ రైడ్స్ ఉన్నాయి కదా బాగుంది ఎంజాయ్ చేసినాం అవి రైడ్స్ ఎప్పుడు ఎక్కలే కానీ ఈసారి వెళ్ళినప్పుడు క్కిినమన్నట్టు భయం మేషంది గానీ ఎక్కినా ఆహ లేదండి వాళ్ళు హైట్ అ ఆహా లేదు హైట్ వైట్ చెక్ చేసి ఎలిజిబుల్ ఉంటేనే ఎక్కడానికి ఇస్తరు లేకపోతే వద్దంటరు
ఆహ
కొన్ని మనకి హైట్ కి వెయిట్ కి సెట్ ఆ
మేవు వెళ్ళినప్పుడు అన్నికి స మ వషలు అన్ని ఎక్కేసాం
ఆ ఎట్లా అనిపించిందండి
మంచి ఉంది మేము అన్నీ పెట్టి ఒక హార్డు అన్నీ ఎక్కం
ఆ అదే నేను గూడ ఎక్కిన కాని కొన్ని ఏమో భయం అయింది ఎక్కలేదు పిల్లలు ఉండేసరికి ఎక్కలేదు అన్నట్టు
పోలేదండి ఇంటికి
వాటర్ ఫాల్స్ బాగుండే దాలో వాటర్ రైడ్స్ ఉంటాయి కదా అవి బాగుండె మాగానిపిచ్చ ఎండాకాలంలా పోయే సరికి మంచిగా అనిపించింది
వాటర్ రైట్స్ మంచిగా ఉంటాయి కాపోతే మనం అవి ఎక్తేనే దానికి అనే వాటర్ రైట్స్ అనేది ఏముందిలే స్తుంది కాని మనం హాడ హడి ఎక్తేనే బాగు పోయినాం
అవును హాడ్గా అనిపిస్తుంది ఆ కొంచెం థ్రిల్లీగా ఉంటది ఎంజాయ్ ఉంటది బాగా అనిపిస్తాయి వాటర్
క్కరాది రోల్కష్ చెక్కరా
అవునెక్కినండి రోల్ బాగా అనిపించింది భయమైంది గానీ అ కొంచెం సేపు భయమైంది గాని కొ ఒక టూ వన్ మినిట్ తర్వాత సెట్ అయింది కొంచెం బాగా అనిపించింది
ఇంకో రైడ్ ఉంటది డ్రాగన్ ఎక్కారా
అది కూడా బాగా అనిపించింది
హ
కొద్ది సేఫ్ వర్క్ మనకు ఉన్న టెన్షాలు పెన్షాలు అక్కడ ప క్కన పెట్టేసి బాగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు
ఉ
అ అది దాంటిది పెట్టుకుంటే స్పేస్ లాగానిపించేది కూడా చూశాం అది కూడా బాగా
ఆ అది కూడా బాగుంటది స్పేస్లర్
ఉం
మేము పోయినప్పుడు ఆఫ్ టైం అయిపోయిందని ఆఫ్ చేసారు ఎల్లలే బాగుంటది పోయిన్ సారి ఎళ్ళినప్పుడు వెళ్ళాం
ఆహా
అ
సారి వెళ్ళినప్పుడు వెళ్ళండి
వెళ్లాలి ఆల్రెడి త్రీ టైమ్స్ ఎళ్ల ఇంగా మళ్ళ అదేనాని వేరే చూత్తం
ఆహా సరే సరె త్రీ టైమ్స్ ఎల్లవా ఇంకా ఎక్కడికైనా ఎళ్లారండి హైడ్రాబాద్ లో జల్విహార్
జల్విహార అదేం ఎళ్ళలేదు షాబాద్ ఎయిర్ పోర్టు అటు
ఆహా శంషాద ఉమ్ బాగుంటది ఎయిర్పోర్ట్ పెద్దగుంటది లైటింగ్స్ ఉంటాయి బాగా అనిపిస్తది అవును బాగుంటది జల్విహార్ గుడా బాగుంటండి అన్ని వాటర్ రైట్స్ ఉంటది అవి ఏమం ట్రూ వేవ్స్ వస్తుంటాయి జారినట్టు అనిపిస్తుంటంది ఆ వేవ్స్ లో
ఉమ్
ముందుకు ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంటది బాగా అనిపిస్తది అది కూడా
ఈ మధ్య ఎల్లారా
ఆహా దీనికంటే ముందు వెళ్ళినం చాలా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వర్షాకాలం అయిపోయినంక
ఓకే
అది కూడా బాగుంటది కానీ వ వాటర్ రైడ్స్ లో వాటర్ లో అంటే ఇట్లా మనం కూడా దా ఇట్లో పైన రైడ్ లాగా పోతున్నాం వేవ్ లాగా పోతున్నామ అన్నట్టు ఫీల్ అయితది
ఉహు టికెట్ ప్రైస్ ఎంతుంద్దానికి
ఏందండి
టికెట్ ప్రైస్
టికెట్ ప్రైస్ గుర్తులేదండి ఎయిట్ హండ్రెడ్ ఉండేనా టు థౌసేండ్ గుర్తులేదు నాకు అంటే మేము అందరు కలిసి వెళ్ళినమ్ ఒకరుపేట్ పెట్టుకున్నారన్నట్టు అట్లా ఎంత అయింది కబు గుర్తులేదు ఇగ మొత్తం కలిపైయింద
వర్క వెళ్లార
లేదు లేదు త్రీ ఫ్యామిలీస్ కలిపి కలిసి వెళ్ళనం అన్నట్టు అది ఎంత అయింది నాకు కూడా ఐడియా లేదండి అవి రెండు మూడు దగ్గర వెళ్ళినమరోజు
ఓకే
టోటల్ కౌంట్ వేసేసి ముగ్గురు డివైడ్ చేసుకున్నారు అన్నట్టు అది గుర్తులే సరే అండి ఉంటాను ఓకే ఓకే ఓకే అండి